ఆ బర
వినిపిస్తుందా అండి ఆ బాగున్నామండి
ఆ వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారు
వంట చేస్తుందండి ఇప్పుడే పోయి మీరు అన్నం పెట్టండి పిల్లలు వస్తారు కాలేజీ అయిపోయారు
ఎజ్ నుంచి వస్తారా అండి మీ పిల్ల పిల్లలు
ఆ బయట్ టి బేరు అట్టే కాలేజ్ పని మీరా పోయ వచ్చి
మా మా నాన్నమో ఇప్పుడు మా నాన్నగారు మా నానమ్మని బ్యాంక్ క్కడిగి తీసుకొని పోయారు అన్నమాట ఇప్పుడే
అవునండి వచ్చినాయండి
ం పని చేస్తలేదంట గాని ఇక పైసాలు తెచ్చుకురనట్ ఒక నాలుగు వేలు అట్లా ఉంటే అల్లా
అవునండి ఆహా మాకేం వద్దులేండి ఆమె ఆమె తింటే చాలండి ఇ మా
అదే మరి అందుకే మా నానమ్మ అండి అవి పైసలు
మీ నాన్నమ్మయి అండి మాకేమి వద్దండి మాకు ఎవ్వరు రూపాయి పెట్టదు మా ఆయన సంపాదిస్తాడండి మా ఆయనే బేడసాడాండి
మీ బిడ్డలో మీ పిల్లలు పెట్టారా అండి
నాబిడ్డ బె ట్టదండి తింటని తెలుసు అండి పెట్టదండి
మా ఇంట్లో అయితే మా అమ్మ మీద నేనైతే ఫుల్ అరుస్తా అండి మీ అమ్మాయి గూడా అంతేనా అండి
మా అమ్మాయి అంతే మీరంటే అండి అందరు అందర అండి ఆడపిల్లలంటనే తల్లులని తీసి పారేస్తారండి
చి అట్లకాదండి అస్సలే చెయ్యం అట్ల మేము
ఏ అందు ప్పదే తొమ్మిదేళ్ళు మోషి పెద్దచేసి కని చేస్తే ఇప్పుడు ఎవ్వరికి లెక్కలేదు అదండి మేమంటే తండ్రీ నే తండ్రి నే లెక్క చేస్తారండి మే
ఎందుకు వ మీరే కడుపు ల గన్నరు తొమ్మిది నెల్లు పు పెంచిరు మిమ్మల్ని ఎందుకు అంటరండి అట్ల
తీసి పారేస్తదండి నా బిడ్డ
మంచిదే అండి మీ పిల్లలు కూడా మంచి చివాల్లె నాలేక్క
ఒకలు కనక బాధ ఉండి మాకు బాధ
ఎందుకండి మీరెందు బాధవడాలండి
రాలేదని మా బాధ మాకుంటది ఆమె ఏ ఏజ్ కోస్త ఆ బాధ ఆమెకి ఎవరు
అవునండి మా ఇంట్లో కూడ బాధనే ఉందిలే అండి ఇగ
అవునండి ఈ అందరి ఇళ్లలో ఉన్నాయండి కష్టాలు ఎప్పు పోతాయో ఈ కష్టాలండి యాడికన్న పొయ్యన్న పోవారండి ఎవరైన పిలిస్తే పోతమండి
రండి మరి అన్నాలకి భోజనాలకి రేపు పండగ ఉంది కద అండి రెండు మూడు
ఏ రెండు మూడు రోజుల అండి గ్యాస్ లేక మీందచ్చు
మా ఇంట్ల అయితే కట్టెల్ పోయ్యి మీదనే బోండాలు చేసిందండి మా అమ్మ గారు నిన్న నైట్
అవునా అండి తిన్నర బాగున్నవా అండి
చాలా కట్టెల పొయి కట్టెల పొయ్యి మీద నూనె వె నన్న మాట గిన్నె పెట్టి నూనె బోసింది ఆ నూనెల బోండ లేసి నూనెను నూనె పోసిందండి
ఏవో నీలన్నటు వినస్తే
నూనె అండి నూనె నూనె పోసి మీరు నూనె పో నామ్ క ఏమైందంటే అండి నూనె ఓసీర అయిపోయి మాట
పేలిందా అండి బోండాలు పలిపోయినాయా
బాగున్నాయండి మీరు అట్లాంటి రేందండి మస్తున్నాయి కట్టలిపోయి మీద
బొగ్గు గాాలేదు దండి కత్తరిపోయిది అది ఎక్క తగ్గిస్త వస్తుంది మంట గ్యాస్ మీద రా
కర్రలు తీసేయాలండి మీకు తెల్వదా అండి కట్టెల పొయ్యి మీద
మేం పెట్టుకోవండి పాలిష్ బండలు పలిగిపోతాయండి దెబ్బకి మేం చేసిన ఇల్లంతా ఖరాబ అవుతుంది
మీ ఇంటికాడ తిడతారా అండి కట్టెల పొయ్యిలు పెడితే
అవునండి పొగొస్తుంది మాకు పడదు కళ్ళల్లో పొగ
అవునా అండి
మ్ మీకండి ఇ మేము బత కూర కూపు చేసినా అప్పడాలు వేయాలి వడియాలు ఏస్తాం
మాది ఏం కూర తెలుసా అండి
ఆ
బెండకాయ ఫ్రై అండి
అవునా ఎట్టా చేస్తారండి నాక్కూడా తెల్వదు
మా నాన్న తోటలా బెండకాయలు తెచిండు అన్నమాట చాలా ఉన్నాయని అర కిలో తెచ్చిండు పొలం కాడంండి తోట అంటే మామిడి తోట కాని
ఆ
పోలంకాడ అర కిలో కాయలు తెచ్చిండు పో స్నా న నూనెలా ఏం చెడమే అండి ఇప్పుడు ఎట్లా బోండాలు చేసుకున్నాం కదా అదే నూనె కళయిలా అవి రు చేసినాం అనమాట మీరు తింటారా అండి బెండకాయ ఇప్పుడు
కూర చేస్తాయి ఎక్కువ ఏప్పుూడు తినవండి
కూర వంకాయ ఇవన్నీ తిినారు గోంగూర అవున అ మీరు శివరాత్రికి ఏదో నోములు నోము కుట్టారా అండి మీరు దీపావళి నోములు ఉన్నాయి మీకు శివరాత్రి కళ్యాణ శివుడు కళ్యాణ అంట సరే కదా
ఉంటే ఒక్కపూట పొద్దులు ఉంటాం అండి నోవులు ఉండవండి దీపా నోవులు ఉంటాయండి మాకు
దీపావళికి ఎట్లా చేస్తారండి
ఆయగార్ని పిలిసి ఇరవై ఒక్క రకం కూర చేసి బూర చేసి అన్ని ఇరవై ఒక్క తద వేసి నైవేద్యం పెట్టి అయగర్ని పిలిచి పూజ చేస్తాారు తండి
మేమేమో వినాయక్ చవితి చేసుకుంటాం గాని మాకు ఇవన్నీ లేవ అనమాట
ఆహా
మీరు వినాయక చవితి చేసుకుంటారా అండి అ వినాయక చౌతి జరుగుతాద మీ దగ్గర
మా ఆయన గారు బాగా చేస్తారువండి పెద్దగా అయగా అయితడండి ఆ రోజు అన్నిీ ఇష్టన అన్ని పడుతామండి పళ్లు అయ్యగా ఇ నా కుడుకి శీతప్ప పాండు సపోటా పండు అన్ని తెచ్చి పెడతా కళాకాయ పచ్చి అన్ని పెడతామండి పులిహోర చేస్త చింతకాయ ఆ అవునండి మేము అన్నీ చేస్తాం ఆ
ఏముందండి
మేము అన్ని పనులు చేస్తామండి వినాయకుడికి
మా నానమ్మ తెలుసా అండి ఇయ్యాల మన అమమ్మ అలా ఇంటి పను కట్టింద అంటా అండి ఏడు వందల అంటా అండి మీరు కట్టీరా అండి ఇంటి పన్ను
కట్టలేదండి
ఎందుకు కట్టలేదండి కట్టండి మీరు కూడా
కడతామండి మా కాడ పైసలు లేవ్వండి తినే మాకు పైసలు ఏం వద్లేండి రెండు రోజులు అయితే పెడతామండి పైసలు
ఏకి డబ్బుల్ కట్ట పని అవునా అండి మేమేమో సీరియల్ జూస్తున్నం అండి ఇప్పుడు మీరు చూస్తారా అండి సీరియల్లు
మేము సీరియల్ చూడమండి వంట చేసుకోవాలండి మా మాయన అడండి
ఏం కాదులేండి ఏం తిం ంటరు ఎప్పుడు ఎందుకండి అబ్బ మరి అన్నం మీరు మీ ఆయన ఒండమన జుగా మీరే ఒండాలా రోజు
గ్యాస్ లేదుగా మా ఆయన ఎట్ట వండుతాడండి గ్యాస్ ఉంటె మా ఆయన పోతాడండ్
మీ ఆయన వండడానికి గ్యాస్ కి ఏం సంబంధం అండి నాకు అర్ధం కాలేదు
ఎట్ట ఒండుతడండి మేవన్
కుక్కర్ కుక్కర్ లో వండాలి ఎంముంది మీర్ మీరెట్ట వండుతారో అట్లనే ఆయన కూడా ఒండాలి హాహ్ ఆయనకి రెండు కాళ్లే ఉన్నాయి మీక్ రెండుకాళ్ళే ఉన్నాయి కదండి ఎక్కువ ఏమి లేవుకదా మీ దగ్ ఇగరా
ఏమో మా ఆయనకి పడదు
పోగపడదా
ఆ
మరి అది చెప్పాలి కదండి ముందు ఈ ముక్క అన్నీ చెప్తార్రు.
ఏవో మీరంటే.
కరెక్టే లెండి. మాకడ చెరుగు చెరిగే చాట ఉందండి కానీ కలర్ మంచిగా లేదండి కొత్తది కొనాలి కరాబ్ ఐంది.
ఏంటీ.
చాటండి పల్లీలు ఏ చెరుగుతాం చూడండి పల్లీలు పొట్టు దీషేటప్. ప్పుడు చాట.
అవునండి నిన్న నేను తెచ్చుకున్నా అండి వందకు. పాలైనండి.
మేము పౌడర్ తెచ్చుకున్నాము, చోదిద్దులు కొనుక్కున్నాం కమ్మ అన్ని కొనుక్కున్నాం అండి గాజులు అవన్నీ కొన్నాం గానీ ఎందుకో మర్చిపోయినా అండి ఇది.
ఒకటిస్సలెండి. రాండి.
ఇయ్యండి మాకు చెరిగే చాట లేదు.
ఆ ఆ ఇ.
మీకు నేను. బొట్టి పిల్లలు, గాజులు అవన్నీ ఇస్తా అన్నమాట మీ పిల్లలకి నా కాడ తెచ్చుకున్నా అన్నమాట ఎక్కువ ఎక్కువనే తెచ్చుకుంటా. మీకు ఇస్తలేండి ఈసారి గా మీకు. గాజులు ఇస్తలేండి మా ఇంట్లో నిన్న ఒక ఫంక్షన్ కి మా నాన్న దే. చిండు మా చుట్టాలు నాక్ మాకేమో చిన్నగా అయినాయి అనమాట.
అవునా ఆ ఏసుకుంటా అండి.
మదగ్గర ఒక ఐదు కిలోలు ఆలుగడ్డలు ఉన్నాయండి వడియాలు చేసుకోవచ్చా అండి ఆలుగడ్డ తోటి.
చెయ్యండి ఉప్పేసి ఉడకబెట్టి బుట్టకేసి. ఎండ బేట్టండి.
అవునా అండి ఉడకబెట్టాలా అండి వీ.
ఆ ఉడక బెట్. టంది నీకెట్టాలేస్తాది అప్పా.
అవునులేండి అంటే మేము వడియాలు చేసుకోవాలి అనుకున్నాము అయితే ఆఫర్ ఉందంట ఐదు కిలోలు తెప్పించరండి మ నాన్నవాళ్ళు. మీరు కూడా తెచ్చుకోండి మీరు కూడా తెప్పించుకోండి ఆఫ్. తరుందంటేదో.
మేము ఎక్కువ ఆలుగడ్డ తినంమ.
మా దగ్గర తెల్స్. చ అండి ఉల్లిగడ్డలు ఐదు రూపాయలేే నేనయితే ఎన్ని సార్లు బుక్ చేసిన మూడు మూడు సార్లు బుక్ చేసినా మా అమ్మ ఫోన్ లో మా నాన్న ఫోన్ లో నా ఫోన్లా.
అవునా పకోడి అన్ని వేసుకోవచ్చండి.
అవునండి పకోడ ఏందండి మా ఇంట్లైతే ఎన్ని కూరలలో వేసుకుంటామండి గుడ్డు కూరలా. చికెన్ కూరలా మటన్. కూరలా తలకాయ కూరలా
ఆహా ఇరవై నాలుగు గంటలు చికెన్లే తింటారాండి మేము తినమండి బ్యాక్ పనలా అండి
చికెన్ మా నాన్న మూడు రోజులు వారాల మూడు రోజులు లేని మా ఇంట్లో తినారండి ముద్ద కూడా పోదండి
మేమ్ తినమండి మా
హాస్టల్ కి పోయినా రోజు చికెనే తింటామని మరి మేము ఎట్లా బతకాలండి చికెన్ లేకపోతే బలం ఎట్ట వస్తాదండి మరి చికెన్ తినాలి చేపలు తినమన్నారండి మా కళ్లకి ఆపరేషన్ అయితే
తింటే మంచిదేలేండి పాలకూర అలాంటి ఇవి తినండి
చేపలు తినమన్నారు మంచిగా జరుగుతుంది నీకు అనుకు అంటే మంచిగా నీ కళ్ళకి ఏం కాదు అని అన్నారు అనమాట
ఆహా
మీరు కూడా తినండి చేపల కూరమ మంచిగా ఉంటదండి చాలా బాగుంటది ములలు తీసేసి తినండి
మేము బేపనోళము తినవాండి
భ్య అలా అని కాదండి ఏ కులం అయితే ఏముందండి ఇప్పుడు అట్లే ఏం లేదండి
తినవండి పూజలు చేస్తామండి ఇరవై నాలుగు గంటలు
దేవుని ఎవ్వడు అన్నాడండి పూజ దేవుడు కూడా త ఎందుకు మనం కోటిని కొయ్యమా అండి మేము మొక్కుకొని కోస్తాం మేకని కూడా కోస్తామండి మీరు కోస్తారా అండి
మేమ్ కోయమండి ఎ ఏప్పుడో పండుగలకి కోస్తవండి
అవు అవునా అండి సరే అండి మరి మా అమ్మ పిలుస్తుంది సరే సరే అండి సరే